హలో
హలో
హలో
ఆ వినిపిస్తాందా అండి?
ఆ వినిపిస్తుందండీ.
మీ వాయిస్ కొంచెం లోగా ఉందండి.
ఇప్పుడూ అండి వినిపిస్తోందా?
ఆ ఓకే అండి
మేబీ నేను చిన్నగా మాట్లాడుతా ఉన్నందుకు వినిపించట్లేదేమో అండి.
ఆ ఇప్పుడు వినపడిస్తాందండీ.
ఆ ఓకే ఏం చేస్తున్నారండి?
ఏమి లేదండి ఊరికే అలా ఉన్నాను. మా పిన్ని గారు కూతురు వస్తే ఆ అమ్మాయికి డ్రెస్సింగ్ స్టైల్స్ అంటే ఇలా ఇ నేను మాట్లాడుతా ఉంటాండి.
అవునా అండి ఏం దేని గురించి అంటే డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఎట్లా అండి దేని గురించి అండి?
అంటే ఇప్పుడు మన ఈ అంటే ఇప్పుడు అంటే ఏదైనా ఒక సైడ్ తీసుకున్నామంటే ఏదైనా టెంపుల్ కి వెళ్ళినామంటే శారీ ఇలాంటి శారీ కేరళలో కడతారు కదా, అలాంటి టైప్ ఆఫ్ శారీ. ఇంకా వేరే టెంపుల్స్
అంటే ఎక్కడికి పోతే ఎలా ఉండాలి. ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అనేసండి.
అవునండి
ఉ
ఇప్పుడు మనము ఇక్కడంటే ఏదన్నా ఆ నల్లమల ఫారెస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఆ వాళ్ళు కట్టింటారు చూడండి ఇప్పుడు ఎలా అంటే ఆ గిరిజనులు
హా హాహా అవునవును.
మనం కట్టేలా కట్టు ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళు కట్టే కట్టు
డిఫరెంట్ ఉంటుంది.
శారీని ఎన్ని టైప్స్ గా కడతారు కదా? వాళ్ళుసలు అంటే ఆ ఇక్కడ మన నెక్ కిందకి కట్టేస్తారనమాట మొత్తం శారీ చుట్టేసుకున్నట్టు.
మ్ అవును
తర్వాత ఏమంటారు? ఏదన్నా రాజస్థాన్ సైడ్గాని అలా వెళ్ళినప్పుడు ముసుగు వేసుకొని ఇట్లా అంటే ముందర పయట వేసుకొని వేసుకుంటారు కదా?
అవునవును నేను కూడా మా ఫ్రెండ్ మా కొలీగ్ ఒక అమ్మాయి అంటే మేము వర్క్ చేసే చోట వాళ్ళు ఐ థింక్ రాజస్థాని వాళ్ళే అను కుంటా ఆ అమ్మాయి స్టేటస్ చూసాను అన్నమాట రీసెంట్ గా చాలా అంటే ఆ వన్ మంత్ నుంచి అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క పిక్ సెండ్ చేస్తా పెడతా ఉన్నింది. వాళ్ళ సైడ్ అయితే, ఐ థింక్ మీరు అన్నట్టే వాళ్ళు ముసుగువేసుకొనే మొత్తం అంతా ఏ ఫంక్షన్ జరిగినా, ఏం జరిగినా. ఆ చున్నీ దుప్పట మీద మొఖం కనిపించుకోకుండా వేసుకొని చేస్తారు అనుకు మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరూ ఒకటేలాగే వేయడం చూశాను నేను కూడా
ఇంకా ఇప్పుడు గోండుస్ అంటే కోయిలోలు వాళ్ళ శారీ మామూలుగానే కడతారు కానీ కింద వాళ్ళు కాళ్ళు గొల్చులు కనపడేలాగా కొంచెం పైకి కడతారు
కడతారు అయిన వాళ్ళు శారీ మనలాగా కట్టరండి చుట్టేస్తారు అది ఎవరో కానీ తెలిదు కానీ అంటే ఏ సైడ్ వాలో కానీ ఇగ ఒక సైడ్ వాళ్ళు మాత్రం వాళ్ళు శారీని కట్టారనమాట చుట్టేస్తారు శారీని మొత్తం
అయినా కూడా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క సైడ్ అంతా శారీస్ వేర్ చేయడం ఒక వేరే రకంగా ట్రెండ్ ట్రెండ్ లాగా కడతారు కదండి
అవునండి
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్యాషన్ షోకి వెళ్ళినప్పుడు మనం చూస్తాం కదా
ఊ
డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ప్రెజెంటేషన్ ఇస్తారు
ఊ అవును
ఒక అమ్మ ఇప్పుడు మన రీసెంట్ గా ఒకటి ఏదో పెద్ద షో ఉన్న ఏం చూసినానండి రీల్స్ లో అది అంటే ఏదో ప్రోగ్రామ్ తెలీదు అది ఫ్యాషన్ షో చాన పెద్దది అది ఒక వరల్డ్ వైడ్ అనుకుంటా తెలిదు ఆ దాంట్లో ఒక డ్రెస్సింగ్ స్టైల్ అసలు ఏము ఉన్నాయండి అవి
ఆహా అంటే ఎలా డ్రెస్ చేయాలా అనేది షోనా అంటే దేంట్లో చూసారండి మీరు షో
ఎలా చేయాలని కాదు కానీ ఫ్యాషన్ని అంటే అంటే ట్రెండ్ చేయడం ఇలా పొతే ఏమో అదొక అలంకారాన్ని చూపిస్తారండి ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఆ లాంగ్ ఫ్రాక్ కి ఎల్ వో అద్దలాగా ఇంకొక అమ్మాయి అయితేకిిన ఆ ప్చ్ ఏమంటారు హ్యాండ్ బ్యాగ్స్ టైప్ క్లాత్ తీసుకొని దాంతో స్టిచ్చింగ్ చేయించుకొని
ఉహు ఉహు ఓకే డిఫ్రెంట్ డిఫ్రెంట్ ఇగ ఎలా వెయిట్ చేసి ఎలా వెయిట్ చేయాలి అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళ అండి
అవుడండి
అంటే అంటే మన ఒకటి తీసుకొని కాన్సెప్ట్ బ బేస్డ్ గా వేర్ చేస్ వేర్ చేసినారనమాట
అవును
ఉహు
ఇప్పుడు మన సైడ్ అయినా కానీ మనం ఏదనా ఫంక్షన్ కు కనుకోండి ఇగ హాఫ్ శారీ వేసుకుంటాం ఏదన్నా మ్యారేజెస్కయితగిన శారీని సారి
ఇప్పుడు కట్టే విధానం కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉందండి శారీస్ ని కూడా
అదే అండి శారీని ఏం చేస్తారు ఫుల్ వదిలేస్తారు అనమాట మడత పెట్టుకొని ఇక్కడ పిన్ పెట్టుకోకుండా వదిలేస్తారు
వన్ సైడ్ వేస్తారు. అంటే సింగిల్ ప్లేట్ వేస్తారు.
అవునండి వన్ సైడ్ వేసుకొని వదిలేస్తారు అదే. ఏదన్నా కొంచెం అమ్మవారి టెంపుల్స్ కలా వెళ్ళినప్పుడు అలా వేయరు.
మ్ అవును
మొత్తం కట్ మొత్తం ఏమంటారు పిన్స్ పెట్టేసుకునేద్ది.
ప్లేటింగ్ చేసేసి వేసేసుకుంటారు.
కొన్ని చోట్లయితే ఆ శారీని వెనక సైడ్ నుంచి తీసుకొని వచ్చి ముందరకి వేసుకోవడం మళ్ళా అదే శారీ కి మళ్ళీ సెపరేట్ చున్నీ తీసుకొని వచ్చుకొని వేసుకోవడం.
అవును పక్కన దానికి ఆ కాంట్రాస్ట్ గా ఉన్న కలర్ గాని లేకపోతే కొంచం కొని కొంతమంది మ్యాచింగ్ గా ఉన్న కలర్ గాని తీసుకొని ఆ చున్నీనే, శారీలోకి హాఫ్ శారీ మాదిరి డ్రేప్ చేసి వేసుకుంటారు. ఇప్పుడు అది ఎక్కువ ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య
అవునండి ఇప్పుడు మీరు మొన్న రీసెంట్గా చూస్తే హన్సికనా ఎవరామె
స్నేహ
ఆ స్నేహ
మ్
ఆమెది చేసి చూపించింది చూడండి డ్రెస్సింగ్స్
శారీ డిఫరెంట్ గా కట్టింది శారీ ఆమె
మ్ కలర్స్ కూడా ఇప్పుడు ఒకవేళ కలర్స్ కట్టితేకినా ఆ మనిషి కి తగ్గట్టు కలర్స్ కట్టడం
మ్
ఎలాంటి కలర్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి బ్లాక్ గా ఉందంటే లైట్ కలర్స్ వేయికోకుండా అలాని తిక్ కలర్స్ వేయకోకుండా ఒక ఒక నార్మల్ అబ్ నార్మల్ అట్లా ఆ ఒక కలర్ లో వేస్తారు
మ్
బాగుంటాది.
అంటే మనము ఏ ఎలా ఉన్నామో అని మన కలర్ ని బట్టి ఆ వే వేయిస్తారన్నమాట డ్రెస్సెస్. డస్కకీ గా ఉన్నవాళ్లు వాళ్ళు ఏ కలర్సేస్తే బాగుంటుంది కొంచెం బ్రైట్ గా ఉన్న వాళ్ళే కలర్సేస్తే బాగుంటుంది. అట్లా డిపెండ్స్ ఆన్ కలర్స్ ఎట్లా ఉన్నారు వాళ్ళు అని దాన్ని బట్టి. చేస్తారండి వేసుకుంటారు. ఇప్పుడు మనము చాలా నేను కూడా చాలా చూసానండి అలాంటివి. ఆ అమ్మాయిలకి ఒక్కటే కాదు అబ్బాయిలకి కూడా అంటే ఎలాంటి కలర్ ఏసే సెట్ ట్ అవుతుంది అని చాలా రీల్స్ ఉన్నాయి. చాలా పేజెస్ ఉన్నాయి. ఎలాంటి ఫిట్టింగ్ వేయాలా? ఎలాంటి కలర్స్ వేయాలా? ఎలాంటి డ్రెస్ చేయ స్టైల్ చేంజ్ చేయాల వేర్ చేయాలా ఇలాంటివి అనేటివి చాలా ఉన్నాయండి.
అవునా అండి
మ్
కలర్ కాంబినేషన్ చూసి తీసుకుంటారు.
అవును ఒక్కొక్కసారి మనం లైట్ కలర్ తీసుకుందాం అనుకో దానికి కాంట్రాస్ట్ కలర్ తీసుకోవాల ఒక్కొక్కసారి బాగా డార్క్ కలర్ తీసుకున్నాం అనుకో దానికి లైట్ గా కాంట్రాస్ట్ లో ఉన్న కలర్ ని తీసుకోవడము లేకపోతే రెండు మ్యాచింగ్ వేయడం గాని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తా ఉంటారు అనమాట హలో
చెప్పండి
ఏమో మీ మాటలు వినిపించట్లేదండి నాకు మీరు మాట్లాడుతూ ఉన్నారా లేకపోతే సైలెంట్ గా ఉన్నారా అండి
సైలెంట్గా ఉన్నానండి మీరు మాట్లాడుతాంటే వినాలనిపించింది
అవునా అండి ఇంకేంటండి
ఏం లేదండి చెప్పాల మీరే
ఏం లేదండి
భోంచేసినారా
ఉమ్ భోంచేసాం
నార్మల్ మీరు ఎలాంటి టైప్ ఆఫ్ క్లాత్ ని అంటే ప్రిఫర్ చేస్తారు బాగా
అంటే ఆ క్లాత్నా అండి
ఇప్పుడు నేనయితే గిన ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళినప్పుడు అంటే నాకి అంట అకేషన్ బట్టి ఆ వెదర్ ని బట్టి ఆ క్లాత్ వేసుకొని వెళ్తే కంఫర్ట్ ఫ్రీగా ఉంటది అట్లా ఫీల్ అయ్యేది
ఉమ్ అలా అలా అయితే నేను కూడా అలానే చూస్ చేస్తానండి కలర్స్ నయినా గాని ఆ ఫ్యాబ్రిక్ అయినా గాని యా మనం వెళ్లే అకేషన్ ని బట్టి చూస్ చేసుకునేలాగా నేను కూడా అట్లనే చూస్ చేసుకు
అకేషన్ తో పాటు మనం వెళ్లే ప్లేస్ ఎలాంటిది వెదర్ ఎలాంటి
అవును అండ్ సమ్మర్ లో డార్క్ కలర్స్ వేయకూడదు ఎక్కువ హీట్ ఫీల్ అవుతాం
సమ్ అంటే ఇప్పుడు ఉమ్ ఏదైనా ఎండకెళ్ళెటప్పుడు చిరాగ్గా చికాగ్గా అనిపిస్తది ట్రావెల్ చేసేటప్పుడు
గీగానీ కొంచెం ఎక్కువ మందంగా ఉన్నవి కూడా వేసినా కూడా కొంచెం మనకి ఆ ఉడక గాని చిరాగ్గా గాని ఉంటుంది సో అట్లాంటప్పుడు లైట్ కలర్స్ లైట్ వైట్ కాటన్ గాని
నార్మల్గా అయితే ఇన్ అంటే మనం ఇళ్లల్లో ఉన్నప్పుడు ఇలాంటివి వేసుకుంటాం నైట్ డ్రెస్ లు కంఫర్ట్ ఫ్రీగా ఉండడం అలాంటివి అంటే మెత్తని మెత్తగా ఉండేవి చర్మానికి ఎలాంటి చిరాకు తెప్పివ్వకుండా ఉండేవి వేస్కుంటం ఏదైనా ఫంక్షన్స్ కేతే ఒకవేళ చిరాకు ఉన్నా కూడా ఆ అంటే ఆ ఫంక్ష ఆ ఫంక్షన్ తగ్గట్టు ఉండల్లా అన్నట్టు
గ్రాండ్ లుక్ కావాలా అన్నట్టు
ఉమ్
ఏమంటే ఎక్కువ మన్ చాలా గ్రాండ్ లుక్ కావాలని చంకీలు ఎక్కువ డిజైన్స్ ఉన్నవి వేస్తారు చాలా వరకు కొన్నిసార్లు గ్రాండ్ లుక్ మనం ఎక్కువ ఆ చమకీలు ఉన్నవి డిజైన్స్ ఎక్కువ ఉన్నావి వేసే దానికన్నా వేసే దాంతో కన్నా కూడా కొన్ని ఉంటాయన్నమాట ఆ లైట్ గా ఉన్న ఆ మనం వేసుకుంటే అదొక గ్రాండ్ లుక్కొచ్చేలాగా ఉంటాయి అలాంటివి వేసుకుంటే బాగుంటుంది
అవును
ఉమ్ మీరెలాంటివి ప్రిఫర్ చేస్తారండి
ఇప్పుడు పెళ్లికి వెళ్ళినప్పుడు మనం చూస్తాంటాం కదా పెళ్లి కూతురికి ఎక్కడైనా చూడండి గ్రాండ్గా అట్లా మొత్తం ఫుల్లు వర్క్ కుతో ఉండే శారీస్సే వేసింటారు చూడండి
అవును
అంటే తనొక్కటే అక్కడ స్పెషల్ గా కనపడల్లా
ఉ మొత్తం సారి మొత్తం అంతా డిజైన్స్ తో బ్లౌస్ అంతా డిజైన్ తో
ఇప్పుడు ఒక ట్రెండ్ పెళ్లి కూతురి చెల్లి అనేసి తను
ఉమ్ బ్రైడ్ మేట్సని పెళ్లికూతురు చెల్లి అని ఉమ్ చాలా ఉన్నాయి అలా
రు ఓనీల ఫంక్షన్ అని చెప్పి చిన్నపిల్లలకు చేస్తాంటారు
అవును
ఆ ఓని ఫంక్షన్ లకు కూడా అంతే ఆ ట్విన్స్ ఉన్నారంటే ట్విన్స్ ఇద్దరికి శారీస్ కట్టించి ఆ కలర్ కాంబినేషన్ ఆ పిల్లలకి తగ్గట్టు కట్టిస్తారు
ఉ ఇద్దరికి సేమ్ వేసి
అవును
ఉమ్ ఇప్పుడు వాళ్ళే కాదండి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా దానికి మ్యాచింగ్ గా వేసి వాళ్ళు కొంచెం గ్రాండ్ గా కొంచెం బాగా కనిపించాలని వాళ్ళు కూడా అట్లాంటి ఇప్పుడు ఎక్కువ అలాంటిది ఎక్కువ అయిందండి ఏమైనా ఇంట్లో వాళ్ళ పెళ్ళి చేసుకునే వాళ్ళది పెళ్లి చేసుకునే వాళ్ళు ఒకటే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అందరూ సేమ్గా ఉండి దాంట్లో మ్యాచి చింగ్ గా కనపడాలని కూడా వేస్తారు అట్లా చానా జరిగింది
ఇప్పుడు అన్ని ట్రెండ్ అండి క్లాత్ ఎలా ఉందని చూడురు ఫస్ట్ అదే అ ట్రెండ్ లో ఉందా తీసేయడమే ట్రెండ్ లో ఉందంటే ఇంకా చేతికి అది వచ్చేయాల్సిందే ఆమె శ్రీలీల ఒకసారి ఏదో శారీ కట్టింది దాన్ని ఇప్పటి వరకు దాన్ని బాధతునే ఉన్నారు అది దే సేమ్
ఉమ్ అదే కదా కలర్ కలర్ శారీ వస్తుంది చూడండి లేయర్
ఆ రైన్బో కలర్స్ దే
ఉమ్ అవును